హాయ్ నమస్తే ఎలా ఉన్నావు
హాయ్ నమస్తే
నేను బాగున్నాను నువ్వు
హలో
నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు
నేను బాగానే ఈరోజు షా మాల్ కీ వెళ్దామా
మంచి ఇడ ఏ మాల్ కి వెళ్ళవు
సిటీ సెంటర్ మాల్ కీ వెళ్దామా
సరే అది చాలా పెద్దది అది చాలా పెద్ద షాపింగ్ మాల్ కదా
అవు వచ్చే అవును అక్కడ చాలా షాప్స్ ఉన్నాయి
ఎప్పుడు బయలుదేరు దాం
సాయ్ యంత్రం సాయంత్రం ఐదు కీ అలా
బావుంటుంది మనం ఏమి కొనాలి ఏంటి అక్కడ
నాకు ఒక వెయ్యి బట్టలు కావాలి బ
నాకు షూస్ కావాలి అక్కడ మంచి బ్రాండ్స్ ఉంట టాయా మరి
అవును డిస్కౌంట్స్ కూడా ఉంటాయి
స ఫుడ్ కోర్టు ఉందా అది ఉంది కదా అక్కడ ఫుడ్ కోర్టు
ఆ అవును చాలా వెరైటీ ఫుడ్ ఉంటుంది
బావున్ ఎక్కడే డిన్నర్ చేద్దాం
సరే చేద్దాం
ఉహు
మళ్కి ఎలా వెళ్దాం
బైక్ పై వెళ్దామా లేకపోతే ఆటోనా
సరె పార్కింగ్ ఫ్రీగా ఉంటుంది
కొన్ని గంటలు ఫ్రీగా ఉంటుంది కదా
బాగుంది నువ్వు రెడీగా ఉండు
నేను టైంకిి వస్తాను
నేను కూడా వస్తాను
ఇద్దరం బైక్ పై వెళ్దాం ఓకేనా
మనం ముందు ఏ షాప్కి వెళ్దాం
ముందు వచ్చేసి ముందు టీ షాప్ కి వెళ్దాం టీ షాప్ కి వెళ్ళి ముందు టీ తాగుదాం టీ తాగిన తర్వాత బట్టలు షాప్ కు వెళ్దాం ఓకేనా
ఓకే ట్రయల్ రూమ్ ఉంటుంది కదా
ఏంటి
ట్రైల్ రూమ్ ఉంటుందా
ట్రైల్ రూమా ఆ ట్రైల్ రూమ్ ఉంటుంది కదా అక్కడ కొత్త కలెక్షన్స్ ఉంటాయి నాకు జీన్స్ కావాలి నాకు టీషర్ట్స్ కావాలి
అవును ఉంటుంది సైజు సరిగా ఉందో చూడాలి కదా అందుకని
అవును ట్రైల్ రూమ్ లేకుండా ఏ షాపింగ్ మాల్ ఉండదులే ట్రైల్ చూసుకున్న తర్వాతే మనకు నచ్చితేనే తీసుకుందాం ఏమంటావు
సరే
స్పోర్ట్స్ షూ తీసుకుందామా
మంచి బ్రాండ్ తీసుకున్నా
అవును తర్వాత ఏ షాప్కి వెళ్దాము షూస్ తీసుకున్న తర్వాత త
తర్వాతా అదా ప్రవష్ కిలద
ఎలక్ట్రోనిక్షప్ ఆ ఇక్కడ ఏం తీసుకోవాల ఏంటి నువ్వు
నాకు హెడ్ ఫోన్స్ కావాలి
హెడ్ ఫోన్సా హెడ్ ఫోన్స్ ఎందుకు ఏం పని లేదా నీకు అక్కడ ఏముంటాయని ఆఫర్లు హెడ్ ఫోన్స్ తీసుకుంటాన అంటున్నాం
ఇక్కడ ఆఫర్లు ఉంటాయంట చేసుకున్నాం
అంటాయా బాగుంది అయితే అక్కడే తీసుకుందులే సినిమా తథయేటర్కి వెళ్నామా అక్కడ నుంచి
సినిమా కూడా చూద్దాం
ఏ సినిమా చూద్దాం పవన్ ళ అందా రీసెంట్గా వచ్చి ఉస్తాద్ భగత్ సింగ్ వెళ్దామా
సరే
ఆ సినిమాలో పోన్ కళ్యాణ్ చాలా బాగా నటిచ్చాడు కదా
అవును
నాకు ఆకలి బాగా వేస్తుంది ఏటిన్నరయి తొమ్మిదిన్న అవుతుంది సినిమా అయిపోయి వచ్చాం కదా ఏమన్నా తిందామా కొుట్ కొట్టుకెళ్దామా ఎక్కడైనా
నేనేమి తిన్ల
బిర్యానీ తిందామా నాకు పిజ్జా కావాలనిపిస్తుంది
ఎం తీసుకుందాం
రెండు తింటావు పన్న తిన్నట్టు తింటావు నువ్వు కదా
ఐస్క్రీమ్ కూడా తిన్నా తిన్నా
బిర్యానీలు పిజ్జాలు ఐస్ క్రీంలు మొత్తం తింటే కడుపు పాడైపోయింది కదా
మాల్లో చాలా జనాలు ఉంటారు
వీకెండ్ కాబట్టి మరింత ఎక్కువగా ఉంటారు జనాలు ఏం చేద్దాం క్యూలో నిలబడాలి కదా
అవును బిల్డింగ్ దగ్గర కూడా టైం పడుతుంది
ఓపిక గా ఉండాలి అక్కడ మరి షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మొత్తం చూసడానికి టైం పట్టిదిగా ఉండాలి మరి ఏం చేద్దాం
లైటింగ్ కూడా ఆకర్షణీయంగా ఉంటుంది
ఫోటో తీసుకుందామా మాలకెళ్తున్నాం కదా
జేసుకుందాం మంచిగా
దగ్గరా మంచి ఫోన్ లేదు మీ ఐఫోన్ లో తీసుకుదామా ఫోటోలు
సరే సోషల్ మీడియాలో పెట్టంను
సోషల్ మీడియాలోన అమ్మో మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారో లేదో
మాల్లో గ్యాస్ జూలు కూడా ఉంది
సోషల్ మీడియాంగనికి
సనా
అంతే మాల్లో గేమ్స్ చన్ కూడా ఉంటుంది అక్కడ గేమ్స్ ఆడుకున్నాం కదా
స
మానలో గేమ్స్ జోన్ కూడా ఉంటుంది అక్కడ గేమ్స్ ఆడదామా
అవు గేమ్స్ ఆడుదాం
బౌలింగ్ ఆడదామా బ్యాట్ పెటింగా
చాలా ఫన్ ఉంటుంది ఏది కంఫర్టబుల్ అంటే అది ఆడదాం
నిజమే పిల్లలు కూడా ఆనంద పడతారు పిల్లలు కూడా ఆడుతున్నారు కదా అక్కడ చూడ్డానికి చాలా బాగుంది కదా మాల్ చాలా పెద్దగా ఉంది
ఆ మా మొత్తం జరగడానికి టైం పడుతుంది
మొత్తం తిరగడానికి చాలా టైం పడుతుంది నా కాళ్ు కూడా నప్పుడుతున్నాయి ఎక్సలేటర్ ఉంటే బాగుండేది అదిగో అక్కడ ఉంది చూసావా ఎక్సలేటరు ఎళ్దాంపదా అది వాడదా
ఫస్ట్ ఫో ఫస్ట్ ఫోర్ కే ఎళ్దాం
సరే సరే సరే అక్కడ చాలా బ్రాండెడ్ షాప్స్ ఉంటాయి కదా
అవును మంచి ఆఫర్స్ కూడా ఉంటాయి
మన బడ్జెట్ లో కొనాలి కదా
అవును
ఖర్చు ఎక్కువ చేయకూడదు జాగ్రత్తగా నా బడ్జెట్ మాత్రం రెండు వేలు కన్నా ఎక్కువ పెట్టలేనమ్మా
బిల్లు సేవ్ చేసుకోవాలి తప్పుకు దర్లో తీసు ఓ అది
అవును బిల్లు సేవ్ చేసుకోవడం చాలా మంచిది అక్కడ సేవ్ చేసుకుంటేనే కదా మనకి జల్సాలు చేయడానికి పనికొచ్చేది డబ్బులు గిఫ్ట్ కొనాలి కదా మొన్న రీసెంట్ గా మ్యారేజ్ అయ్యింది వాళ్ళ రిసెప్షన్ ఉంది అప్పుడు గిఫ్ట్ తీసుకోవాలి మనం కదా
అవును ఫ్రెండ్స్ క గిఫ్ట్ తీసుకుందాం
మంచి ఐడియా గిఫ్ట్ షాప్కిి వెళ్దాం సరే
మ్యాచ్ కూడా చూడాలి కదా
అవును బ్రాండెడ్ వాచ్ తీసుకుందాం
సరే మాల్ కి చాలా చాలా
నాకేమన్నా తెలుసా నాకైతే రోలెక్స్ గుర్తుంది రోలెక్స్ తీసుకుందామా
ఏమో నాక్ తెలియదు మాల్ చాలా క్లీన్ గా ఉంటుంది కదా
అవును చాలా క్లీన్ గా ఉంది హైజనిక్ గా మెయింటైన్ చేస్తున్నారు మాల్ మొత్తము సెక్యూరిటీ కూడా బాగానే ఉంది గమనిస్తున్నావు నువ్వు మనం ఏం తీసుకున్నా ని సౌండ్ వస్తుంది ప్రతిదీ పకట్టుకోవడానికి చాలా మంది సెక్యూరిటీగా మెయింటైన్ చేస్తున్నారు
మంచి విషయం సెక్యూరిటీ ఉంది రావొద్దు మనం సేఫ్గా ఉంటాం కదా
అవును సెక్యూరిటీ ఉంటేనే కదా అంతార సేఫ్గా ఉండేది లేకపోతే ఈ రోజుల్లో ఎలా సేఫ్టీయే బెస్ట్ ఆప్షన్ ఫర్ ఆల్ థటింగ్స్ ఖచ్చితంగా ఇలా కొనసాగు మనం షాపింగ్ మాల్ చేస్తే షాపింగ్ అంతా బాగా ఎంజాయ్ చేయొచ్చు ప్లస్ మనం షాపింగ్ లో డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు ప్లస్ ఇక్కడ షాపింగ్ చేస్త తే మనకి కూపన్స్ కూడా వస్తాయంట ఆ కూపన్స్ యూజ్ చేసి మనం బయట పెట్రోల్ కూడా కొట్టించుకోవచ్చు వెహికల్ చదా చాలా ఎంజాయ్ చేసాం కదా వాళ్ళ షాపింగ్ మనం
అవును
సరే సాయంత్ర చిత్రం అయిపోయింది ఇంటికి వెళ్ళతుని నాకు నిద్రొస్తుంది ఇంటికి వెళ్దామా ఇంకా చాలాసేపు షాపింగ్ చేసాం కదా అలసిపోయాను నేను
అవును ఇవాళ మేము మే ఇద్దరం కలిసి చాలా ఎంజాయ్ చేసాం అలసిపోయాం మళ్ళీ వస్తు మళ్లీ చ బాయ్
సరే ఇంటికి వెళ్దాంలే ఇంటికెళ్ళిన తర్వాత నిద్రపోదాం బాయ్ సరేనా